ఓ ఓయ్క్ నా దాంట్లో టాస్క్లన్ని చెక్ చెసెసారు ట్వంటీ
ట్వంటి
టాస్క్లని చెక్ చేసారు ఆంటీ
నెకెట్ల తెలుసు చెక్ చేసింది
అధూ అది రెడ్ కలర్ లో పడుతుంది కదా ట్వాంటి టాస్ కు చెక్ చెక్కడ అని
అవునా
హు
నాధ్ అయితే చెక్ చేయలేదా ఎమో ఎమోలే
రెడ్ కలర్ లో అది ఆరెంజ ఆ రెడ్ కలర్ లో వస్తుంది
ఉమ్ వోయమ్మ అళ్ళవయితేంట కాల కొద్దులు అవును
ఆహా కాదేడా
సర్లే వద్దులే
ఉమ్ కాదు పుత్తూరులో ఏదో కొండ మీద పొద్దున్నే సన్ రైజ్ చూడాలి సన్సెట్ చూడచ్చు సన్సెట్టు సన్ రైజ్ సన రైజ్ చూడాలం మనం వెళ్ళొచ్చు కదా ఒకసారి
వెళ్దాం కాల్ చెయ్ నాకు ఒక్కసారి సాయంత్రం సాయంత్రం కావ్య సాయంత్రం అంతే బా మంచి ఫోటో దిగచ్చును నేను అందుకే చెప్పేసాను నేను ఇప్పుడికి పోను అందుకే రీజన్ అయితే బా ఫోటో దిగచ్చ
అయ్యో అది కాదు అది ఎట్లా నువ్వు లావు కావని తెలిసి ఎందుకు చెప్ అట్లా అనుకోవడం ఎందుకు దిగలేవు ఇప్పుడు ఈ రోజు దిగావు ఎంత బాగున్నాయి
సేమ్ డ్రెస్ కాకుంటే బాగుండేది
లావు ఉన్నా లావున తక్కువ ఉన్నా కూడా ఎట్లా అంటే మనం వేసుకునే డ్రెస్సింగ్ స్టైల్ నీ బట్టి మనకి అందం వస్తుంది సరేనా ను సరిపోయావు కానీ కొంచెం లావు అవాలి అంతే
లేదా నా బాడీ సన్న ఉంటది చాలా తల పెద్ద ఉంటది కదా
కటింగ్ ఎక్కువ పెరిగితే పైన అట్లా అనిపిస్తుంది అంతే
చింపి చింపి ఉంట కదా నాహెయిర్ ఎట్లా పడితే అట్లా ఉంటది
మా ఫ్రెండ్స్ ఏమని చెప్తారు తెలుస చాలా మంది నువ్వు నువ్వే ఫస్ట్ నన్ను మాట్లాడిచ్చావంటే ఎవ్వరు నమ్మరు తెలుసు నేనే ఫస్ట్ నిన్ను మాట్లాడించాను
అదే
నేను భావుండానా
అంటే నీ నీకు అర్థం కానీ విషయం ఏంటంటే టూబి ఫ్రాంక్ చెప్పుదునా
ఓ
ఒక అమ్మాయి బాగుందినుకో అబ్బాయి బాగుండడు అబ్బాయి బాగుందనుకో అమ్మాయి బాగుండదు అది యూనివర్సల్ ట్రూత్ అంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే అది ఆ మాత్రం ఉంటుంది అంటే ఇద్దరు పర్ఫెక్ట్ అని చెప్పా చెప్పలేముని పర్ఫెక్ట్ అని చెప్పలేము ఎందుకంటే ఏదో దాంతో ఉంటుంది ఖచ్చితంగా డిఫెక్ట్ నేను డిఫెక్ట్ ఆల్మోస్ట్ నువ్వే బాగున్నావ్
అయినా చందన ఒప్పుకోదు అట్లా చెప్తే మౌనిక అసలు ఒప్పుకోదు
ఎందుకు నన్ను హర్ష అడిగింది తెలుసా హర్ష అడిగింది ఇప్పుడు అప్పుడు స్టార్టింగ్ లో ఒకసారి నీతో ఒకసారి ఫోన్ అప్పుడు మోర్ దగ్గర ఉన్నప్పుడు అట్లా
ఆ
హర్ష అడిగింది కావ్య కావ్య అడగల రేణుక అడిగింది మల్ల ఫస్ట్ లోనే స్టార్టింగ్ లోనే రేణుక అడిగింది మౌనికి హర్ష అడిగింది వీళ్ళిద్దరు ఇన్నట్టు గుర్తు బాగా అంటే పక్క అడిగినారు వీళ్ళిద్దరు అది గుర్తు మౌన్ ఈ కావ్య కావ్య అడిగిందా లేదా నాకు గుర్తులేదు గుర్తు అంటే ఏమో మేబి అడిగిందేమో అని అనిపిస్తుంది ఎమడిగినారా ఆ పాప ఎట్లా మాట్లాడింది నీతో ఫస్ట్ అన్నారు అన్నారు
ఉహు
మళ్ళీ తర్వాత ఎట్లా స్టార్ట్ అయింది అదిదని అట్లా మాట్లాడతారు నాకన్న అమ్మాయిలతో మాట్లాడేది రాదు తెలుసా నీతో అసలు నీతో ఏమో నా ఇప్పుడు అదే నేను అదే అనిపిస్తుంది ఒకసారి చాట్ చూసుకున్నాం ఫస్ట్ లో అని
అయినా నువ్వే ఫస్ట్ లో మనం మాట్లాడినప్పుడే ఫస్ట్ రోజు అంటే ఏదో నాకు నువ్వు ఒక సంవత్సరం నుంచి తెలుసు అన్నట్టు మాట్లాడేవు నువ్వు నాతో
ఉ ఉండలేకా ఉహించల అట్లే అది ఏమో తెలీయదు నాకు రాదు తెలు స నే ఏదిేం నేను ఒకటికి ఒకటికి పది సార్లు ఆలోచించిన తెలుసా అంటే ఇది మాట్లాడితే వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు అ అంటే ఒకొరికి ఒకల ఉంటది కదా అంతెందుకు మొన్న మొన్న పెళ్ళిలో మా ఓ పాప ఉంది కదా మరదల్ ఆ పాపని నినేం ఏమనల తెలుసా జస్ట్ ఒక మాట అన్నా అంటే ఏదో రీల్ ఫోటో తీసుకోనికీ అని చెప్పి బయటకి వచ్చినంలే నేను ఆ పాప వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ తమ్ముళ్లు వచ్చినారు నలుగురు నేనేం పోటోలు తీలే నేనేం చేయలే జస్ట్ మాట్లాడును కూడా మాట్లాల మామూలుగా ఉన్నా అంతే ఫోటోలు వాడు వేరే వాడే తీసాడు నిఖిల్ అని వాడు ఇప్పుడు టెంత్ టెంత్ కాదు ఇంటర్ సెకండ్ ఇంటర్ ఫస్ట్ ఇయరో సెకండ్ ఇయరో ఆ పిల్లగాడు తీసాడు ఆ తర్వాత ఫోటో నన్నేం అడగాల మామూలుగా బాగ వచ్చిందని అడిగితే నేను వెనకాలున్నా పర్ఫెక్ట్ బాగుందని చెప్పిన ఇగ మళ్ళీ తర్వాత వాళ్ళు వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు అప్పుడు అడిగినాది నువ్వు ఇంతేనా నువ్వు ఎప్పుడు మాట్లాడవ మనుషులతో అనేద అనిందా లేదు నాకు అలావ ఆ ఆ నాలుగు అంటే ఆ పాపతోనే కాదు మామూలుగైనా అంటే మామూలుగా మాట్లాడతారు కదా అత్త మామ వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరితో కొకరితో కలిసు ఉంటారు కదా కొంచెం ఇంకా నేను ఏందో నాకు లేదు అలా మొమ్మాటం లే అందుకే నేను మాట్లాడలేనా అని చెప్పినాను మాట్లాడలేదని చెప్పిన
నువ్వు నాతో ఏదో మాట్లాడాలంటే మాట్లాడదాం ట్రై చేద్దాం అనుకున్నా అట్లా అట్లా అయిపోయింది కదా
నువ్ ఎందుకు అనుకుంటున్నావు నువ్వుందుకు అట్ల అనుకున్నావ్ అంటే నేనుఈ పాపతో ఇట్లా మాట్లాడ అని చెప్పా నేనేం మాట్లాలా ఈ పాప
లేదు నాకు అట్లా అనిపించదు అంటే కొన్ని కొన్ని నువ్వు చెప్పేదాన్ని బట్టి అర్థం అవుతు
లేదు ఆ పాప ఏందంటే చెప్తా అగు ఒక నిమిషం చెప్పిన తర్వాత నువ్వు మాట్లాడు తరువ సో ఇట్లా అనింది ఆ అంటే నువ్వు అసలు ఏం చేసావ్ మా నేను ఎట్లా చేప్పినా అని వాళ్ళకి వాళ్ళ నాన్నకి ఒకటి చెప్తా వాళ్ళ నాన్నకి నెల్లూరు ఇది న్యూట్రన్స్ కావల్ల మా సెల్ ఉన్నాయి కద అప్పుడు ఇంతకు ముందే ఒకసారి ఒకటి చెప్తా వాళ్ళమ్మకి ఇది పుత్తూరు చెప్తా ఆ చిత్తూరు దగ్గర అంటా అంతే పుత్తూరు కూడా అయిపోయింది చిత్తూరు దగ్గర కావాలి అంట అంతే అని చెప్త మా యవ్వ కి మాయ గుంటూరు అని చెప్తా ఒకొరుకి ఒక్కోటి తెలుసా అందుకు ఆ పాప నువ్ అసలు నువ్వు ఏ కాలేజ్ అసలు నువ్వు ఏ కాలేజొ కూడ తెలీదు. అసలు ఎవరికీ తెలీదు అంతా కన్ఫ్యూజన్ లో పెడతావ్ యో చెప్పాల వద్దా అంటే ఎందుకు అంటే కంగారు పడ్డము అసలు ఎం చెప్తావొ నీకు అర్థం కదు అన్నట్టు ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి ఒకక్క కాలేజ్ చెప్తావ్ ఎందుకు అట్ల ఏదో మామూలు చెప్తే అయిపోద్దిగ ఏమ ఏమన్నా వీళ్ళందరు వచ్చి చె అంటే మామూలుగా అట్లా అనింద ఏం లేదు నేను మామూలుగా చెప్త అంత్ నేనేం అనల సరే అన్న అంతే ఇంకేం అనలే సరే మళ్ళా మ్మ్ అన్న అంతే మాములుగ ఇ ఇంది ఇన్స్టాగ్రామ్ షేక్ చేసినా బాల ఇన్స్టాగ్రామ్ శేక్ చేస్తాడు బాలన్న అంతే ఆ పాపా సెన్స్ ఉందా నీకు ఎందుకు అట్లాన్నావ్ అనిందంటే ఉచ్చ పడింద అసలు ఒక నిమిషం గుండె అగింది నాకు అంటే నే నేనే ఉద్దేశంతో అన్న అంటే అంటే ఇన్స్టాగ్రామ్ షేక్ చేస్తాం అంటే ఏమో మరి నాకి అదే బాధ అంటే నాకి ఏం మాట్లాడేదొ తెలీదు చూసినవా ఎట్లాంటి టైం లో ఎట్లా మాట్లాడలో నాకు రాదది అది నా బాధ అందుకనే ఎవరితో మాట్లాడంది మెయిన్ రీజన్ మోహమాటం కాదు బొచ్చు కాదు మోహమాటం ఉందంటే ఉంది కానీ అంత ఎక్కువేం లే ఉంది ఇట్లా మాట్లాడేది అసల్ లేదు అందుకు నేను మాట్లాడలేను ఏం మాట్లాల ఎట్లట్ల అని
ఆ అ
అప్ప అన్నయ్య అంటానే షు అబ్బో నీకు సెన్స్ ఉంద అసలు అట్లా అంటా నువ్వేంది అట్లా అన్నావు ఒకసారి అట్లా అనింది ఉచ్చ పడింది అసల్ నాకి అబ్బా ఏంది రా ఈమె ఇట్లనుకుంది అసలు నేను అంటే లేదు లేదు నేను అనేద్ ఏ ఉద్దేశంతో అన్నా అంటే నీకు కూడాచెప్తా నేను చెప్పినాలే అప్పుడు ఆ పాపకి కూడా మా ఫ్రెండ్ వీళ్ళు ఉండాలలే సిబిఐటీ ని వీడు ఉన్నాడు గణేష్ తెలుసుగా అప్పుడు చెప్పినకదా నీకు గణేష్ అనెటోడు గణేష్ అన్ డు ఉన్నాడ్ లే వాడు వాళ్ళ ఫ్రెండ్ ఈ పాప కాలేజ్ అదే ఇద్దరు ఒకే కాలేజే సిబేట్ లో వాడున్నాడా దాంతో ఆ కాలేజీలో ఉన్నాడు ఆ వీళ్ళ ఫ్రెండ్ ఎవరో ఎట్టెటో తెలీదు ఎవరికో వాళ్ళ లవరు ఇదే ఈ పాప ఏం కాదు ఈ పాప తెలియని కూడా తెలియదు వాని కి మా రిలేటివ్స్ అని కూడా తెలిదు వాళ్ళ ఫ్రెండు ఎవరు ఉంటే వాళ్ళ వాడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడో ఎవరో కాదు కజిన్ బ్రదరో ఏటేట్నో తెలీదు మళ్ళీ అడిగిన నువ్వెందుకు రా ఇది విడు విడు అంటే వింది ఎందుకు పెట్టినావ్ రా నువ్వంటే అది గ్రేడ్ బాగా వచ్చింది వీళ్ళందరికీ కొంచెం అంటే ఉంటది కదా నైన్ పాయింట్ ఎయిట్ ఇట్ల అందరికి వచ్చినోళ్ళందరినీ వాళ్ళు పేపర్లో వేపిడం వాళ్ళ కాలేజ్ ఫ్రేమ్ లో అది ఉంటది కదా బ్ర్యా అది దాన్ ట్లో వేసి అట్లా చూపించరా ఆ బ్యానర్ కాదులే మాముూలు పేజ్ ఉంటది కదా సిబిఐటి పేజీ అట్లా ఏదో దాండ్లల్లో ఏపిచ్చి వాడికి పెట్టినాడు స్టోరీ అందులో ఈ పాప ఉన్నాది నేను షాక్ అయినా అంటే వినికెట్లా తెలిసు ఈ పాప అన్నట్టు అడిగిన ఆహా ఈ పాప ఎట్లా తెలు సనాల నువ్వు ఎందుకు పెట్టినావ్ ‌రా విళ్ళయి అంటే ఈ ఈ వీళ్ళది అని చెప్తే వాడు చెప్తాన్నాడు ఇట్లా వీడి తెలుసు అని చెప్ చేప్పింటే అవునా స సరే సరే అని చెప్పిన ఇంగ అప్పుడు నేను చూసినా దాని చూసి నేను చెప్పినా చెప్పి బా ఆ పాప మల్ల ఏమన్ల అవునా సారీ సారీ బావా సారీ బావా అన్ల తే సారీ అని చెప్పిన నేనే చెప్పిన సారీ నేనేమో నేనువేరే ఇంటెన్షన్‌తో చెప్పిన నువ్ ఎదో నువ్ ఏమనుకునవో ఏమో నాకు తెలీదు కదా నాకు మాట్లాడేకీ రాదు నువ్ ఎం అనుకోవద్దు అని చెప్పిన సరే సారీ బావా ఫీల్ అయినవా అనింది మరి అవ్వరా నువ్వుట్లా ఉన్నపలంగా సడన్‌గా అనేసినావ్ నాకు ఏదోలా అనిపించింది నేను ఏమన్నా తప్పుగా మాట్లాడిన ఏమో అని అని చెప్పిన మ్ లేదు నువ్వు అని చె
నువ్వు స్టోరీ పెట్టావు కదా ఇంస్టాల లైక్ చేసిందా లేదా
ఏమోబ్బా చూల్లే నెఅసల్ అసల పోస్టే చూలే సారిగా ఎందుకు ఎందుకంత పైశాచిక ఆనందం ఆ పాప మనకి సెట్ కాదు సర్నా నేను ఆ పాప ను పొర్రాపాటున కూడా మాట్లాడను సరిగ్గా సర్నా నేను ఎందుకంటే అది నీకు తెలుసు నీకు తెలుసో తెలీదో నాకు తెలీదు నాకు తెలుసు ఎందుకు మాట్లాడను
ఆ పాట ఏమంతా లేదు ఫోటోస్ బాగున్నాయ్ టే అంతా మంచిగాన
ఆ ఉన్నీలే ఏదో ఒకటి
ఈవినింగ్ వచ్చి పెట్టుకోవచ్చు కదా
నేను పెట్లే సామి అసలా పోస్ట్లు ఆ పోస్ట్లు నేను పెట్ల ఆ పో టోలు నిజం చెప్పాలా నిజం చెప్పుదున్న నీకు అసల అ పోటోలు ఎట్లోచాయని కూడా తెలవదు తెల్సా నేను నిజం చెప్పాలంటే నమ్మవు అంతా వాడే చిన్నగాడు వాడంతే వడేందో నాకు అర్థం కాదు ముందు అంతే మొన్న ఓసారి ఫోటో తీసినప్పుడు తీసినాడు డైరెక్ట్ ఫోన్ తీసుకునాడు పెట్టి అంతా పెట్టేసి ఫోన్ ఇచ్చానాడు నేను ఇంకా అట టైంలో కాలేజ్ క్లాస్ జరుగుతుంటది ఎళ్ళిపోతాం ఆ క్లాస్ తర్వాత చూస్తే అందరూ హ్మ్మ్ నరికినావ్ నరికినావ్ అంటారు
ఉహుమ్
ఉమ్ అట్లా మెయిన్ థింగ్ ఏందంటే నువ్వు అనుకుంటావుగా ఆరోజే నేను మాట్లాడను కూడా మాట్లాడను ఎందుకంటే సరిగ్గా మాట్లాడింది కూడా మాట్లాడాను నేను
హలో టైం అయింది టైం అయింది నెక్స్ట్
ఆ సరే ఉండు ఇప్పుడు ఎవురు
ఆ